హలో మేడం.
హలో ఆ మేడం, ఏం చేస్తున్నారు మేడం?
ఏం లేదు మేడం, లంచ్ తినుడు అయిపోయిందా డిన్నర్? ఏ ఏం చేసిర్రు మేడం స్పెషల్?
స్పెషల్ పప్పు చారు ఉన్నూ చికెన్ సిక్స్టీ ఫైవ్ మేడం.
పిల్లాలకు చికెన్ సిక్స్టీ ఫైవ్, మనకు పెద్దోళ్ళకి
ఆ లేదు పిల్లలు కూడ ఇష్టంగానే తింటరు. ఆ పిల్లలకి కూడా అందరు మొత్తం చేసామండి. మా మమ్మీ వాళ్ళు చేసారు, అక్కడే ఉన్నాను అన్నానుగా ఇప్పుడే వచ్చాను. సో చేసానేమో అన్ అన్ని వేసామండి మేము ఇగా ఇప్పుడే ది యూట్యూబ్ ఉంది కదా అన్ని చేస్తరు.
ఉమ్ అంతే, నాక్కూడ పెళ్ళయిన తర్వాత అది చూసుకుంటా చూసుకుంటా నేను నేర్చ్ ఉమ్ ఆ టిన్నులక్ కాాలేదండి.
ఉమ్
తినేది ఉంది బాపకు అన్నం పొదిగా అంత పెట్టి అన్నం తినిపచ్చి తింటాలని ఆ పాప లే తింటది. మా పాప లేట్ తింటది. ఆ అట్లా ఫైవ్ థర్టీకే తిన్నది కొద్దిగా తను ఎట్లా వాళ్ళకి డైజెషన్? కాదు, ఇంకేమ్ తినది. ఆ ఒక టెన్ ఓ క్లాక్ వరకి, నైన్ర్టీ వరక్ టెన్ ఓ క్లాక్ వరక్ తినిపిస్తుంటంది. ఆమెకు తొందర డైజెస్ తొందర
తినదా ఓకే ఓకే, ఇక చిన్నపిల్లలు ఈవెనింగ్ తింటే నైట్ లో
లేట్ గేమి ఇంకా లేట్ అంటే లేట్ తింటది గానీ తొందర అ తొందరగా నా గడబడిక తినిపచ్చింది లేదు ద
ఏమో వాయిస్సు వస్తుంది అయితే
పక్కలే ఇ అ అంతా ఇ అందరు నిండి ఉన్నారు రేపు ఇంట్లో ఫంక్షన్ ఉందయితే
ఓకే ఓకే మేడం ఇప్పుడు మనకి గ్రామంమయిైన పట్టణం గురించి డిప్రెషన్స్ మనకు ఏమర్థంమవుతుందండి సిటీ మంచిగా అనిపిస్తుందా మరి గ్రామం మంచి ఉంటుందా మీకు ఏది అనిపిస్తామండి
ముందుట్లో ఉన్న వాళ్ళకి గ్రామం నచ్చుతుది ఇప్పుడు ఉన్న వాళ్ళకి సిటీ నచ్చుతుంది తది అందరికి గ్రామ మన మనలు నచ్చుతుది ననీ మనం ఉన్న లైఫ్ లో మనం ఉన్న బిజీ లైఫ్ కి గ్రామంలో ఉంటే మనకు కూలి పనులు దొరకది అద పట్టడానికి వెళ్తే అదే రండబ్బులు ఎక్కు దొకుతాయినిక పట్టడానికి వెళి వెళ్ళినా అంటే అట వెళ్ళి మెలమెలగా ఆటే అల వాట్ అయిపోతున్నారు అంతే అంతకు మించి అందరిక గ్రామమే నచ్చ సే కానీ మనం మన అవసరాలు తీర్చడం కోసం డబ్బుల కోసమని ఎల్లుడు ఆ ఆ ఇప్పుడు ఉన్న అందరికి అందరూ మన నార్మల్ విలేజెస్ వాలుట్లా హైదరాబాద్ వరంగల్ ఆ వరంగల్ ఇట్లా మంచిరాళ్ళు పెద్ద బళ్ల్ల పల్ల అలాంటి వాళ్ళకంట తక్కువ పల్లెటూళ్లలో ఇంకా పల్లెటూళ్లలో ఉన్న వాళ్ళే ఎక్కువ సిటీలలో ఉంటుంది
ఆ అవును
ఆ పనం ఈ పనం చేస్ అక్కడ ఉ
ఇంకా అక్కడ ఉండేసి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది వాళ్ళు కష్టం బాగా సెటిల్ అవుతున్నారండి మన సిటీ పిల్లలే ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ ఓకే విలేజెస్ వాళ్ళు మాత్రం బాగా సెటిల్ అవుతు స్తున్నారండి
ల్ ప్లస్ హాస్టల్లో వెళ్తే అట తిండి గిండి మొత్తం పోతుది అదేదో ఇంకా కొంత కొంతమందికి క తక్కువ ప్రైజ్లలో అయిపోతది ఇట్లా అన్నట్టు ఇ ఇక్కడ ఉండి అ వేస్ట్ చేసే బదులు అద పా పార్ట్ టైం జాబ్ చేస్కుంట అక్కడికక్కడే ఉంటాయి
అవును అదే పేరెంట్స్ మోటివేషన్ కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఇక్కడ సిటీ లైఫ్ లో దూరం వెళ్తారా ఉంటడా వీళ్ళకి ఏ ప్రతది మనం అవైలబుల్ గా ఇస్తాము కాబట్టి పిల్లల పంపుంచాను కొంచం ముందవుతారు కానీ విలేజ్ లో అలా ఉండదు వాళ్ళు వాళ్ళ కష్టంగా చేయాలి వాళ్ళ ఓన్ పర్పస్ కా వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో పేరెంట్స్ మోటివేష చేస్తరు మోటివేషన్ చేసి పంపిస్తారు అది మనీ పర్పస్ చాలా విలేజెస్ వాళ్ళు లేదనుకోకండి చాలా వాళ్ళ దగ్గరే ఇంకా విలేజ్ పర్పస్ మంచిగా మని సంపాదించుకుంటారు వాళ్ళే కాకపోతే పిలలకి ధైరంగా ధైర్యంగా ఉ ఉండాలనేసి వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి వాళ్ళే కోఆపరేట్ చేస్తు సిటీల సిటీలో వాళ్ల న్నా విలేజెస్ వాళ్ళ కోపరట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారండి
అంటే వాళ్ళు వాళ్ళకి భూములు భీములు ఉండి కూడా వాళ్ళు ఆ వర్కు చేయ్యరు ఆ వర్కు చేయన వల మీరు ఉండి ఎందుకు బయి అదే కూలీ నాలుగు చేసంత మీకు ఎట్లా ఉండది అదే అక్కడికి వెళ్ళినా కానీ అ ఆ కంప్యూటర్ కంప్యూటర్ మేనేజర్ పోస్ట్ అసస్టెంట్ ఇప్పు ఏదో చేసుకుంటడా ఉంటే ఎట్లా పద్దెనిమిది ఇరవై వేలు వరకు ఎట్లా వస్తుంది అట్లా అనుకుంటా అటు ఆట కేర్‌టేక్‌గా ఉన్నగానీ పద్దెన్మిది వేలు ఇటు పోరు అంటే మాకు తెలిసిన రిలే వాళ్ అట్లా ఉన్నయితే కేర్ టేకర్ గా వన్ మంత్ చేస్త తిండి గిండి ఫుడ్ మొత్తం టోటల్వాలేదు హాస్పిటల్ కర్ మొత్తం టోటల్ వాలి అంటే మనం అక్కడ కేర్ టేకర్గా ఉండదు
అదే అ
హాలిడే తీసుకుంటూ ఉండు ఎటైనా ఎల్లేదుంటే ఏదైనా ఉంట్ అ వన్ అవర్ టూ అవర్ పర్మిషన్ ఉంటది వన్ మంత్ చేస్తే పద్దెనిమిది వేల సాలరీ నట్లానుకుంట
కానీ సిటీలైట్ తన గ్రామమే బెస్ట్ ఎందుకంటే అక్కడ మనం ఉండే ఫ్యామిలీ ప్రేమాప్యాతలు
ఇప్పుడు అట్లా లేవు ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కనపడదు అ
ఆ ఇప్పుడు కనబడట్లేదండి బట్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ కున్నా ఎన్ని సంవత్సరాలకున్నా మళ్ళీ మన ఊరిక వచ్చి వాళ్ళ హ్యాపీనెస్ డి లన్నట్టు అది డిఫరెన్సెస్ అన్నట్టు పట్టణానికి సిటీకి ఉన్న డిఫరెన్సెస్ అంతా ఎందుకంటే సిటీలో ఏయింది వాళ్ళు బిల్డింగ్స్ తో ఉండడం కార్టర్స్ తో ఉండడం సో అన్నలు అయితే అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ మన విలేజెస్ కు వ వచ్చిన తర్వాత వాళ్లు ఒక ఫ్రెష్ వాతావరణాన్ని అనుభవిస్తారు కాబట్టి సో వాళ్ళ హ్యాపీనెస్ ఉంటది వాళ్ళక ఒకటి పిల్లలకి కానివ్వండి ఎవరికైనా కానివ్వండి అదే కొంచెం లైఫ్ అనేది కొంచెం బిజీ లైఫ్ లో నుంచి మేము కొంచెం ఫ్రీ లైఫ్ లోకి వచ్చినాం అన్నట్ ఫీలింగ్ అనేది వస్తుంది విలేష్ కసి సిటీ లైఫ్ లోన అయితే అక్కడ సిటీలో ఏంటండి అసలు బిజీ బిజీ లైఫే ఇంకా లేవడం వెళ్లడం రావడం పడుకోవడం పని చేసుకోవడం అంతే ఉంటంది ఇంకా
తకు సిటీ తక్కు బదులు సాప మీకు ఈ పనితో కొంతమంది, ఆ సిటీలో అంటే ఏందన్నట్టు? పార్ట్ టైమ్ జాబ్ అంట్ త్రోవని అది యే, టైమ్ టు టైం మన రూమ్మేట్ కదా పొద్దున్నెళ్తము సాంతం మాసము కొంతమంది వేరే వేరేస్ ఉంటంది తెగా శిపు ఆ విధంగా వాళ్ళ పొద్దు షిఫటింగ్ ఉన్న వాళ్ళ నైట్ లో దొరకు నైట్
పూజ సరకరిగా అలా వాళ్ళకి ఏమంటే ఒక మనిషికి ఒక మనిషికన్నా డిస్కషన్ తక్కువ ఉంటుంది ఇంకా ఆ ఇంట్లో ఉంటే మొబైల్స్ ఇంకా ఇంటికి వచ్చేస్తే మొబైల్స్ యూజ్ చేయడం టీవీ చూడడం సో, బయటికి ఏళ్లకుండ పిల్లలన్ డోర్ పెట్టేయడం. సో
ఉమ్, సిటీలో అట్లా అట్లా ఉండి ఉండీ ఇగ లేని ప్ ని అలవాట్ల కలవట్ టవడం కొత్త బట్టలకు, ఆ అదె డ్రింక్స్ లక్
మన కల్చరు మొత్తం కలిసి ఆ, అవును
డకుండ ఉండి ఉంటే, అది చూసి మనకద్ అది, అది తప్పు అని తెలిసే లోపు మన ఏజ్ అయిపోతది. మన టైం మొత్తం అయిపోతది. ఉమ్, కొంతమంది ఇక మన ఇంటి పరిస్థితి చూసిన వాళ్ళేమో కారు. ఇంటి పరిస్థితి, అరే నేను వెళ్ళిన్దేనికోసం? నాకేదన్నైతే వాళ్ళకెట్ ట్ల అన్న టోలు మాక్ మాత్రం కారు, కొంతమంది మాత్రం చెప్పలేము అట్లా. నిన్ననో మొన్ననో, నిన్ననే ఒక యాక్సిడెంట్ కాలేదా? సిరుపూర్ లో, సిరుపూర్ పి లో. ఆ యాక్సిడెంట్ మా ఇది ప అంటే, మాకు తెలిసిన పల్లెటూరు అత అబ్బాయిదే.
ఆ, ఓకే.
చేసుండే అబ్బాయి, ఇకా ఇప్పుడు అంత వర్క్ లేదని జ్ హైదరాబాద్ కెల్లి వర్క్ చేయడానికి వెళ్ళిండు. అదే పల్లెట్ టూళ్లల్లో పెళ్లి ఉండి, సొంత ఊర్లో పెళ్లి అనే సరికె అచ్చిండు. ఇగా సిటీలలో ఎవరు? బైక్ ఫియర్ కదా, అంటే అక్కడ వర్క్ కెళ్తే కనీ అదీ మెట్ ట్రైనో, రిక్షనో, ఆటోను పట్టుకోనెల్ తరు, ఆ ఇక్కడచ్చేసరికి కి బైక్ నడిపిండు, ఇగ సడెన్ గా గుద్దుకుని అది ఆక్సిడెంట్ అండి ఇగ ఆన్ ది స్పాట్. పర్లుడెత్తు ఉమ్ అట్ల వినేసరికి మాక్ అక్కడనే పని చేస్తాడు మాతోను రోజు మాట్లాడుతాడు అట్లయినా సరే కొంచెం అంటే వన్ పర్సెంట్ ఉంది ఇంకా చనిపోలే గాని ఆ వన్ పర్సెంట్ అన్నది కూడా గ్యారెంటీ లేదంట.
చూసినవనీ అక్కడి నుండి ఇట్ సిలాయ వంటే అంతే ఇంకా, నమ్మాలి అంతే అట్లా. ఇగా మనకి అది జరగాలని ఉంటే తప్పదు అది ఎక్కడున్నా జరిగిపోతుంద్ నేనొ పెద్దలు అంటారు, అది మనం చేస్ అన్పిస్తది కనీ, అది కదా, ఎట్ల అవ్వాల్సిందుంటే అట్ల అవ్ వస్తుదని అంటారు ఇంకా
పాడి ప పాడి పడుకరా
ఇంకా
ఆ
మన కల్స మన సిటీ కల్చర్ కన్నా మన గ్రామం కల్చర్స్ ఏ మన విలేజెస్ ఏ బాగుంటాయిండి మన కాస్ట్యూమ్స్ అయినా పిల్లలకి బాగుంటాయి విలేజ్ లో వేసుకునే కాస్ట్యూమ్స్ సిటీ లైఫ్ ఏ కాస్ట్యూమ్స్ ఉంటే
ఆ
పిల్లలకి ఇప్పుడు మన తెలంగాణ చ్చిన ఎప్పనుంచి మాత్రం చాలా కాస్ట్యూమ్స్ లో సిటీ లైఫ్ లో ఉన్న వాళ్లు కూడా మన కల్చర్నే ఇష్టపడ్ మన కాస్ట్యూమ్స్ ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మూ్ మూవ్ అవుతున్నారు ఇప్పుడు కొంచెం గర్ల్స్
కారణంగా కొంత చూపించడు కారణంగా ఆ ఉమెన్స్ అట్లా బయటికి వెళ్లడం కారణంగా వర్క్ వెళ్ళడం కారణం కొద్ది కొ బయట పడతారు
కొంచెం ఇంట్రెస్ట్ పెడుతున్నారు సో ఇది ఇది ఒక పర్పస్ గా కొంచెం డెవలప్ అవుతుంది కొంచెం సిటీ లైఫ్ కన్నా గర్ల్స్ కూడా మన కల్చర్ ని కూడా ఇష్టపడుతున్నారు కొంచెం డిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది వాళ్ళకు
అ. భారత్. తేడాలు ఉంటాయి.
హ్మ్మ్. మీకు ఏదంటే ఇష్టం అండి? మీకు ఏ కల్చర్ అంటే ఇష్టం?
రెండు ఒకటి విధంగా కదా అండి అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉండేటళ్ళు అప్పటిక అందరి అమ్మళ్ల నాన్నమ్మల కాలం ఇప్పుడు ఉన్న జ బతుక తీరుకో వే ఒక కి షిఫ్ట్ అయితే అందర అది వలేసి ఈలోనే ఉన్నారు అవునా లేదా మన మనీ కదా అందరికి అందరికి అదే అయితది
ఓకే మేడం థ్యాంక్ యూ కాల్స్ స్వీకరించినందుకు ధన్యవాదాలు ఓకే మే థ్యాంక్ యూ ఓకే